హలో హలో
చర ఆ వినిపిస్తుంది స్పష్టంగానే వినిపిస్తుంది చెప్పురా బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నా బాగున్నాండి మీరు బాగున్నారు మొక్కజొన్న నీరుస్తానమండి
మొక్కజొనిరుస్తున్నారా
అవును
ఈరోజు అయిపోతదా అండి
ఈ రోజు కాదండి రేపు కూడా పడుతుంది
అవునా
కూలోళ్ళు రాక మేము మా ఇంట్లలమే ఇరుచ్చుకుంటానము అండి ఏం చేస్తున్నారూ అండి తిన్నారా అండి హలో హలో ఓహో హలో
తిన్నారా మీరు
ఆ తిన్నాం మీరు తిన్నరండి
ఆ ఇప్పుడే తిన్నామండి
హలో వయిస్ రాకపోయేసరికి కాల్ ఏమైందా అని మల్ల
ఆ జర సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నదండి వేరే కాల్ వచ్చింది అది కట్ చేసా ఏం కురా అండి మీది
ఆలుగడ్డ టమాట అండి మీది
మాది టమాటా చారు అండి
అవున మాది ఆలుగడ్డ టమాట
ఆహా మాకు కూడా కూలీలు కావాలి రావట్లేదుట మీకు వచ్చినోళ్ళు మా కొత్తరేమో అని ఫోన్ చేసిన
అవునండి ఎవరు రాట్లేరు మనము ఇంట్లోనే ఇచ్చుకుంటున్నాం మా చిన్నతమ్మ మా ఆయన నేను మా మామయ్య
అవునా
ఆ
ఇడవడానికి కావాలి
రావట్లేదు ఇర్బోద్ అంత మొక్కజొన్న ఇసిరు కాదా ఇంకేవరు రావట్లేదు
ఇక మా సైడ్ళ్ళు కిరాయినా పెడతాం కనుక్కోమంటే మీరే చేసిరని అడుగుదా మని అని అడుగుతున్నా
ఇవ్వల ఎవ్వరూ రాట్లేరు ఎవరిది వాళ్ళే ఇచ్చుకుంటరు ఇగ
అ
మీ దగ్గర రాట్లేద పోయిండిళ మార్నింగ్ మ హాఫ్ డే స్కూల్ ఏ కదా మార్నింగ్ ఆ పోయిరు
రేపు గుడికి వెళ్తున్నారా మరి
మా ఇంటిముందే కళ్యాణం చేస్తామండీ మేము
వెళ్తారా మరి
సీతారాముల కళ్యాణం మా మా ఇంటి ముందే జరుగుతది
ఆ అదే అండి వెళ్తారా అంటున్న ఆహా చెన్కి మొక్కజొన్న విరువళాలన్నారు కదా వెళ్తారా వెళ్తరా అని అడుగుతు
మొక్కజొన్న కి కెళ్తాము లెండి అది కొంచెం వా వచేసి స ఇంటి కడ కట్టేసుకొని పూజ కాడికి పోతాం పూజాలు లెవెన్ కి స్టార్ట్ చేస్తారు కదా అంటే మనం సెవెన్ కి వస్తాం కదా సెవెన్ టు లెవెన్ పని చేసుకోవచ్చు
అవునులే లెవెన్ అన కడ టటువల్ అయితది
అవునండి
టైం ఏ రేపు వెళ్ళాలి
ఉ
పెద్దగా చేస్తారా మీ దగ్గర
పెద్దనే చేస్తారండి మంచిగా మండపం వేసి పెద్దగా చేస్తారు.
సాయంత్రం ఊరేగింపు చేస్తారా డిజే పెడతారా
డీజే పెట్టరు కానీ ఊరేగింపు చేస్తారండి మాకు డీజే ఉండదుగా ఏ వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళతోటి అ అదే ఊరేరి చేస్తారు
ఆహా మేము డీజే పెడతారు మా దగ్గర
మీ దగ్గర అండి
మా దగ్గర దగ్గర డీజే పెడతారు కోలాటాలు వేసుకుంటా కోలాటాలు వే స్తారు
మా దగ్గర కూడా కోలాటలు వేస్తారు గాని డీజే బెట్టారు
మా దగ్గర డీజే బెడతారు
అ మా దగ్గర వెట్టారండి
అసలు దగ్గర దేవుడు ప్రసాదం కూడా పంచుతారు మళ్ళీ
మాగుడ పులిహోర పానకాలు అన్నీ పంచి పెడతారు ఇంటి మా ఇంటి ముందే అండి జరిగేది
ఆహా
ఉహు
ఆ మీరు ఎప్పుడైనా పీటల మీద కూస్తున్నారా అండి
ఆ పోయిన సారి కూర్చున్నాం అండి
ఇక ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా
మంచిగా జరిగిందండి మాకు
అదే పీఠల మీద కూర్చుంటే మంచి జరుగుతదా అని అంటున్నారు మేమ్ ఈసారి కూర్చున్నామని అనుకుంటున్నాము
అవునా మకైతే మంచిగా అనిపిస్తుదండి
అవునా
అవునా
రోజు ఇంట్లా మంచిగే ఉంటంవ ఇంట్లా మంచిగా ఉండట్లేదు పరిస్థితి
మా ఊరండి కూర్చోండి మంచిదే కదా సీత తరుపున పలాం
అద హెల్త్ ఇష్యూస్ ఎట్లు ఉన్నాయి కూర్చున్నాామని చూస్తున్నాము
చూసు వచ్చట్డి బాగుంటాయి
బాగుంటాలా అదే ఈరోోజు డిస్క్ సం నడుస్తుంది అయితే మాది కూడా పేరు చెప్పినాము కానీ క్లారిటీ క్లారిటీ ఇవ్వలేమి వాళ్ళకి
ఇచ్చే అడి క్లారిటీ ఇచ్చి చూసుంటాతే
అదే మీరు చెప్పారుగా చెప్తా నేను మీకా వాళ్ళకి ఫోన్ చేసి చెప్ పాలి
నే మన కత అంత కా చ్చ అంటూ ఏమి ఉండదు మనం పులి పరే కెళ్ళాలి
ఆ
మనం చు హోరసుకెళ్ళాలి మనం కొత్త బట్టలు నచుకోవాలి అమ్మ వారికి కమిటీ వాళదస్తస్తారు ఇష్టపట్టలు అ పదితే వలరి ఇష్టత
హ మనం ఏమ జస్ట్ కూర్చోఓడమే
హ
ప్రసాదాలు తీసుకొని కూర్చోవాలి
అంతే అడి
అదే ప్రాసెస్ ఏం తెలియదు మరి మీరు కూర్స్తున్నారా లేదా నాకొక్కరు చె మీరు మీరు కూర్చున్నారా అని చె మీరు
అదే ప్రోసెస్ అంటే ఏమి ఉండదు కానీ కాబట్టి వాళ్ళే తీసుకొచ్చారు ఇక అ దే మేము ఇం వచ్చి అలంకరించుకొని ప కొన్మైన
ఫోన్ చేసిర నాకు గుర్తుొచ్చింది కనుకుందామని అడి
అఓ
చింతపడు ఎండ పెడతనా నేను
చింత ప బచ్చర
తీయలేదండి అది ఎంతనే తగ్గించదిసేది మొత్తం అతుకుతాను చేతికి
అవును ఎందు తన్న ఉండగాన ఎమ్మ దభ
ఆ అది బాగా చేతులో కతుకుతాంది చింతపం అండివి పెట్టిన
ఆ
కోతులు దాని చూస్తే వదిలిపెడితయా మొత్తం తింటయి
అవును
అందుకనే ఇగా కావలికూసోన్న అట్లా నేను మధ్యాహ్నం అయితే ఇల్లు మొత్తం రాలేదండి వస్తాయి మధ్యాహ్నం వరకి ఎండబెట్టి మధ్యాహ్నం తర్వాత ఇల్లు గిట్లా తుడుసుకొని అంతా నీట్ గా చేసుకుందామని చూస్తానం
చేస్తారా
ఆ చేస్తామండి
హుహు
ఏ మై ఫోర్ రూమ్స్ బాల్కనీ ఇంట్లో టైల్స్ అవన్నీ తోడువా వాలి
అవును టైం
ఆ టైల్స్ అన్ని తూడువాలి గిన్నెలన్నీ నీటిగా కడిగి పెట్టాలి దేవుడి పటాలు దగ్గర నీటిగా చేయాలి
అవును
తులసి చెట్టు దగ్గర కడగాలి గద్దెను పుదిచ్చుకోవాలి
ఉ రోజు అయితేనే కొంచెం ఈజీగా అయితది అదే రోజు చేసుకోవాలన్న ఇబ్బంది అయితది
అదే ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవాలని చూస్తున్నాం ఇగ మధ్యాహ్నం దాక ఇది ఎండ బెట్టి మధ్యాహ్నం తర్వాత ఆ పని చేస్తా
ఆహా నీకు ఆపోజిట్గా ఎవరు కూర్చుంటారు
ఏమో సర్పంచ్ వాళ్ళు కూర్చుంటారో లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కూర్చుంటారో అన్నారు చాలా మంది ముందుకు వస్తారు ఇక్కడ పూజ దగ్గరికి కూర్చోవాలంటే
అవును
ఉ ఎవరు కూర్చుంటారో మరి సాయంత్రం అయితే ప్యాత్రీ వస్తది
ఉమ్
సాయంత్రం అయితే ఎవరు కూర్చుంటారో తెలియదు ఈసారి మీరు కూర్చోవట్లేరా
ఆ లేదండి ఈ సారి కొత్త సర్పంచ్ వాళ్లే కూర్చుంటారు
ఏ కొత్త సర్పంచ్ వస్తే వాళ్ళే కూర్చుం
కొత్త సర్పంచు ఉపసర్పంచ్ వాళ్ళు కూర్చుంటారు కావచ్చు
వాళ్ళు మంచిగా పనులు చేస్తుర్రా అండి మీ దగ్గర
ఆ పర్వలేదు అండి ఇప్పటివరకు అయితే
మా దగ్గర కూడా మంచిగా చేపిస్తున్నారు మరి
ఉమ్
ఇద్దరు మంచిగా మంచిగానే ప్రతి టైం ఏది కావాలన్నా చెప్తే చేపిస్తారు మరి మా దగ్గర కూడా
ఇప్పటివరకు అయితే పర్వాలేదు చేసేది ఎట్లుంటదో చూడాలి ఇగ
ఆ మా దగ్గర కూడా అంతే ఫస్ట్ ఉన్నారు వాళ్లు గెలిసి ఏం చేస్తారు ఏదో అని అన్నారు కాని ప్రజలందరు వాళ్ళనీ గెలిపించిర్రు మచిగానే చేస్తారు పని అయితే
ఉమ్
చూడాలి నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళా ఏం చేస్తారో కాని చెయ్యకుంటే ప్రజలు ఊకోరు కదా
ఊరు కోరె
మ్ ఓట్లు ఏశ్నందుకైనా చేయించుకోవాలె పని మనం చేయించుకోవడానికి వాళ్ళకి ఓట్లు ఏశినం
అవును
మ్ ఇంకేంటండి విశేషాలు
ఇంకేం లేదండి ఇగ రేపట్దాన్ గురుంచె ఆలోచించి ఇంటికి ఏల్లి వర్క్ చేస్కోవలి
పిల్లలకెమైనా స్పెషల్ చేసారా మరి ఆఫ్టర్నూన్ రాగానే ఏదైనా తింటారు కదా
ఇంకా ఎయలేదండి ఇద్ ఇది పనయితున్నది లే ఇర్లేట్లేదు
అవునా ఈరోజ్ ఏం లే అ
మ్ ఇరోజు లీవ్ లేదిగ ఆఫ్టర్నూన్ ఒచ్చి
మ్హ్
ఇ చెక్కర కలిపేసి ఆ ఒక్ ఆ ఒక్కసైడ్ అండి మన గ్యారెల్ జేశ్
మ్హ్
లేసి గనెసి
ఆహ మీ పిల్లలాకి బలంగ
ఆ చెప్పండి హలో
చాలా బలం
ఏంటియండి
నువ్వులును బెల్లమేసి లడ్డూలూయేస్తే చాలా బలం
సియాళి
పల్లీలు గూడేస్తే బాఉంటది
మ్
బ్లడ్ మంచిగా ఎక్కువ ఒస్తదన్మాట చిన్న పిల్లలు కాబట్టి ఇంక మంచిది ఆరోగ్యానికి
ఉం
వేరే చిరు చిరు పిండులు తినే బదులు ఇవి ఇంట్లో ఏస్తే మనం ఇంట్లో ఏసినవి మంచిగుంటయి గదా సరే అండి మరి నాకు వేరే ఫోన్ ఒస్తుంది
సరే అండి